హలో హాయ్ అండి మ్మ్ బాగున్నారా
ఆ బాగుండండి మీరు బాగున్నారా
ఆ బావున్నానండి ఎక్కడున్నారు
టెంపుల్ కి వచ్చానండి
అవునా ఒకే ఆ
ఒకలు చెప్పారు టెంపుల్ సైడ్ బావుంటది అంటే వచ్చానండి
ఆ టెంపుల్ కి మరి ఎట్లా ఎల్లార్ సంప్రదాయ పద్ధతి హలో బావున్నారా
అవునండి అవును
చీరలు హ్మ్ హ్మ్
అవునండి మన ఇప్పుడు తరతరాలగొస్తున్న ఆచారాలు ఆ ఆచారాలు టై కద
అవునువును
ఆ మన పూర్వీకులు పాటించిన పద్ధతులు ఉంటాయి కదండి
అవునండి అవునవును
నా అట్లా స అట్లే చీర కట్ట చీర కట్టుకొని మరీ వెళ్ళామండి
ఒకే ఒకే ఆ
ఇప్పుడు తె తెలుగోల్లు అంటే సంస్కృతి
మ్మ్
అంటే సాంప్రదాయానికి ఇప్పుడు సాంప్రదాయానికి ప అంటే పేరు అట్ల అంటారు కదండి
అవునండి అవునవును
మెయిన్ ఎక్కువగా ఉగాది టైంలో చేస్తారు కదండి సాంప్రదాయకంగా పచ్చళ్ళు ఉగాది పచ్చళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా ఒక్క ఉగాది దే కాదండి ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా సంక్రాంతి అయినా వినాయక్ చౌతి అయిన దీపావళి దస సర బతుకమ్మ మనం చూస్తూనే ఉంటాం
అవునవును
ఆ టైమ్ లో మనం ఎట్లా పూజలు చేస్త వస్తాము ఎట్లా వ్రతాలు చేస్తాము
అవునండి
ఇప్పుడు మనం వరలక్ష్మీ వ్రతం చేస్తాం కదండీ
అవును
అప్పుడు గౌరీ పూజలు చేయడం గానీ ప్రతి ఒక్కటి సాంప్రదాయకంగ చేస్తే
ఉమ్ అవునవును మొన్నం మేము కూడా ఆ చెప్పండి
కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సత్యనర్వతలాగా చేయిపిస్తారు కదండి
అవును
అట్లా పూజలు వ్రతాలు అన్ని మనం ఒక ఆచారం అనేది ఒక ఫాలో అవ్వాలండి మెయిన్
అవునవును ఇవాళ రేపు అ పాప ఎవరు సా సంప్రదాయాన్ని పాటిస్తున్నారండి ఎవరు లేరు ఎ ఏ పిల్ల చూసినా జీన్స్ వేసుకుంటుంది టీ షర్ట్ వేసుకుంటుంది అవి ఎమో పైకి వెళ్ళిపోయి మరీ చెండాలంగా ఎంత చెం డాలంగా కనబడుతున్నాయి బట్టలు
అవునండి అవును ఇప్పుడు దాన్ని చూడండి ఒకప్పుడు ఏందంటే చుక్కలు ముగ్గులు వేసుకుంటూ ఉండేవాళ్ళు ఇం ట్లో ఇంటి ముందు ఉదయం లేవంగానే ఫస్ట్ కల్లాపి జల్లి చ్ కలర్స్ వేయడం అ చేసేవాళ్లు కానీ ఇప్పుడు అలాంటి సంప్రదాయం ఎ క్కడా కనిపించట్లేదండి
అవును అవును అట్లాగే అవుతుంది
అవునండీ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అండి మూడు రోజుల పాటు జరుగుతాయి కదా ఒక రోజు ఇది పసుపు దంచడం గానీ ఇప్పుడు తలంబ్రాలు గానీ అరుంధతి నక్షత్రం లాంటి చూపిస్తా ఉంటారు కాదండీ
అవునండి అ
ఇట్ల చేసేవాళ్ళ అప్పుడు సాంప్రదాయకంగా ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది.
అవునవును పైగా ఇప్పుడు ఏంటంటే గుళ్ళల్లో వెళ్ళాలన్నా కూడా ఆ షార్ట్లు వేసుకొని మరీ వస్తున్నారండి చండాలంగా
అవునండి అవును ఆ ఒక శారీ కట్టుకొని అవునండి అవును ఇప్పుడు సపోజ్గా మీ గృహ ప్రవేశం ఉందం కోండి మనం కొత్ ఇల్లు కట్టుకుంటాం లేకపోతే మనం అద్దింట్లోనే ఉంటాము అప్పుడు పాలు పొంగించావ్ వ్రతం చేయించడం అనేది వ్రతాలు చేస్తా ఉంటారు కదండి సత్యనారాయణ వ్రతం ఉందండి చేస్తాం కదా అట్లా చేసే వాళ్ళే లేరండి ఒకప్పుడు మా అమ్మమ్మూర్లో టైమ్ లో అయితే కంపల్సరికి అసాం తల్లైనా, పిల్లైన పం సరే సరే ఇంట్లో అడుగు పెట్టే ముందు కంపల్సరీ పాలు పొంగిం
అవునండి అ అది మన సంప్రదాయం కదా దండి ఒక ఆవుని తీసుకురావడం గృహప్రవేశం ఉంది ఒక ఆవుని తీసుకొచ్చి ఇంట్లో తిప్పి దాని చేత ఒంటికి పోయిస్తేనే మనకి శుభం కలుగుతుంది అన్నట్టుగా జరిగేది ఇవ్వాల, రేపు ఇవ్వాల ఏమైపోయిందంటే ఆవులు దొరక్క బొమ్మను తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిప్పి అట్ల చేస్తున్నారండి
అవునండి అవును కానీ అప్పుడు ఆచారాలన్నీ ఇప్పుడు ఏం పద్ధతులు, సాంప్రదాయాలు ఏమి ఇప్పుడు లేవండి
లేవండి అవును ఎవరు పాటించట్లేదు అసలు ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు మొన్న ఆడిన చలం వెళ్ళాము. అరుణాచలం వెళ్తే అక్కడ ఫారినర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎంత సంప్రదాయంగా మనలగా చ కట్టు చీర బొట్ ట్టు చక్క గాజులు నిండుగా చీర కట్టి ఎంత చక్కగా సంప్రదాయంగా రెడీ అవుతున్నారు ఫారినర్స్ అలా తయారవుతుంటే మన ఇం ఇండియా వాళ్ళేమో ఆ ఫారినర్స్ లాగా తయారవుతున్నారు
అవునండి అవును మీరన్నది హండ్రెడ్
మ్మ్ ఎంత చిరాక్ చిరాగ్గా ఉంటుందో అసలు వాళ్ళని చూస్ స్తుంటేనే అసయం వేసేటట్టుగా వేసుకుంటున్నారు బట్టలు కూడా
అవునవును
మన సంప్రదాయాన్ని మనం పాటించకపోతే ఇంకా ఇతరులు ఏం పాటిస్తారండి రేపు మన పిల్లలకు కూడా మనం అదే నేర్పిచాలి చక్కగా చీర కట్టుకోవాలమ్మా ఆ బొట్టు పెట్టుకోవాలమ్మా గాజులు వేసుకోవాలి నిండా కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి పసుపు రాసు కోవాలి అని అనే అనే సంప్రదాయం ఎందుకు పెట్టారు ఊరుకనే పెట్టలేదు కదా మనకి
అవునండి అవును ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు ఉన్నాయనుకోండి ఒకప్పుడండి కొన్ని మంగళహారతులు పాడేవాళ్ళండి మెయిన్ ఆ సంప్రదాయం ఉండేది అంటే మనకి హార తెచ్చి దేవుడి పాట ఒకటి పాడి అట్ల చేసారు చేసేవారు కానీ ఇప్పుడెక్కడ చుసినా ఈ మంగళహారాతులనేవే లేవండి యే శుభకార్యాలకన్నా మహాభారతం చెప్పేవాళ్ళు అంటే పాట పాడే వాళ్ళు అవి ఇప్పుడు ఇప్పుడు చూస్తంటే ఏమీ లేవండి అలాగా
అవును మరి సాంప్రదాయం అనేది చెడగొడుతున్నారు జనాలు ఏం ఇప్పుడు ఇ ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ అసలు ఒక బొట్టు పెట్టుకోమ్మంటే చిరాకు ఒక గాజేసుకోమంటే చిరా కు ఒక డ్రెస్ మంచిదేసుకోమంటే చిరాకు ఎంతసేపటి
అది గూడా అండి అది గూడా అసలు చాలా మంది అసలు చున్నీ కూడా వేసు కోవట్లేదండి
ఆ
చున్నీ గూడా వేసుకోవట్లేదు మాక్సిమం ఆ ఇప్పుడు ఒకప్పుడు ఏంది ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు పెద్దోళ్ళు కాళ్ళు మొక్క క్కడము ఆశీర్వాదం తీసుకోవడం అంటే చేసేవాళ్ళు కదండి
అవును అవును
ఇప్పుడు అట్ల ఏం లేదండి ఇప్పుడు ఎవరనా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనుకోండి వాళ్ళను త మంచిగా అంటే మనం వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేసేవాళ్ళం
అవును రండి కూర్చోండి నమస్కారం అండి బాగున్నారా మంచినీళ్ళు ఇమ్మంటారా, నా సంప్రదాయం కూడా పోయింది అసలు మనిషిని అడగడం
అవునవునండి అవును ఇప్పుడు అం త మారిపోయిందండి
అవును
అప్యాయాల అనేది మనం మర్చిపోవద్దు ఎక్కడ ఉన్నా గాని ఏ ఊరిక ఎళ్ళినా గానీ మనం సాంప్రదాయాలని మర్చిపోవద్దు ఇక మన ఫెస్టివల్ కూడా ఏదండి ఏదో పండుగ అయినా గానీ మనం ఆచారం అనేది కంపల్సరీ పాటించాలండి ఇప్పుడు సంక్రాంతి ఉందండి పెద్ద పండగ మనకి
అవును అవును
అందులో ఆరు మూడు రోజులు జరుపుకుంటారు. ఆ స అండి భోగి మక సంక్ కనుమ అని అప్పుడు కొ అల్లుల్లని ఇంటికి పిలచడం అట్లా ముగ్గుల్ అన్నీ ఇంట్లో ముగ్గులు వేయడం గానీ
దానికి రంగులు వేయడము అవునవును, భోగి పళ్ళు పోయడం పిల్లలకి అవును సంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం అది పాటిస్తేనే మనకి అంత శుభకరంగా ఉంటుంది కూడా, మన ఇల్లు మన కుటుంబం అది కూడా అమ్ మీ ఎట్లా పడితే అట్లా ఇల్లు చెండాలం పెట్టుకుంటే అనే దరిద్రం కూడా మనది
అందులో అండి ఇప్పుడు మనం డైలీ వంట చేస్తాం కదా కంపల్సరి హే మనం గ్యాస్ క్లీన్ చేసి స్నానం చేసాకే మనం వంట చేయాలంటండి. గ్యా మా అత్తయ్య గారు అన్నారు గ్యాస్ క్లీన్ చేయ ఉన్న అసలు వంట చేస్తే మాత్రం చాలా దరిద్రం అన్న అట్టున్నారు
అవును అవునండి
మనం సాంప్రదాయం అనేది పాటించాలి ఎక్కడున్నా గాని డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ లేసి తలంటూ చేసి పూజ చేసాక మనం స్టార్ట్ చేయాలంటండి.
అ అవును అవునండి ముందు లేవడం ఇల్లు శుభ్రం చేసుకోవటము ఆ పాచి పని చేసుకోవటము ముగ్గు వేసుకోవడము ఇల్లు ఊడ్చుకోవటము తడిగుద్ద పెట్టుకోవటము చక్కగా స్నానం చేసి రావటము ఎంత బోట్టుకు హు నుదిట పెట్ పెట్టుకోవడం చే పెట్టి శుభ్రంగా తయారయ్యి మనం సంప్రదాయంగా చేస్తుంటేనే మన పిల్లలకు కూడా అలవాట అవుతుంది
అవునండి అవును ఇప్పుడు వినాయక్ చవితి ఉందండి
ఉమ్మ్
చవితి కూడా తొమ్మిది రోజులు బాగా చేస్త ఉంటారు వినాయకుడిని పూజించడం కానీ పతి ప్ర ప్రతి రోజు పూజ చేయడం మడి కట్టుకొని పూజ చేస్తా ఉంటారు
అవును
ఒక ఆచారం అనేది పద్ద పద్ధతి అనేది పాటిస్తే మనకి మనకి మంచి జరుగుతుదండి
అవునవును అట్లా జే ఇవవాల రేపు బ ఎవరు చేస్తున్నారండి బాబు ఎట్లా పడితే అట్లా చేయడము ఏదో ఇష్టసారంగా చేసేయడం అసలు వీల్లు శుభ్రం లేకపోవటము ఎట్లా పడితే అట్లా ఉండడం ఎట్లా అసలు ఒక ఇళ్ళకి వెళ్తుంటే చిరాకు పుడుతుంది కూడా
అవునండి ఒకప్పుడు ఏంటి పెద్ద ఇంటికి పెద్దోళ్ళు ఏమ్ చెప్తే అదే జరగాలి అ ఇట్లుండేది మా అక్క మా అన్నయ్య ఇట్ల పెద్ద పెద్దల్ని అట్లా గౌరవించాలి కానీ ఇప్పుడ ఏంటి మాకు తెలుసులే అని స్టన్స్ స్రంగా ఉంటున్నారు ప్చ్ ఒకలి మాట ఒకలు వినకుండా మనం చూస్తూనే ఉన్నావు ఒక కొంతమంది ఇంట్లలో అయితే ఆస్తుల కోసం తాగాదాలు అవుతా ఉంటాయి గొడవలు కొట్లా ట్లూ అట్లా అవుతూ ఉంటాయి
అవును
చాలా న్యూస్లు మనం వింటూ ఉన్నాం ప్చ్ అట్ వ ఆ అక్క చెప్పిన మాట చెల్ల వినట్లేదు అన్న చెప్పిన మాట తమ్ముడు వినట్లేదు అట్లా చెప్తూ ఉంటారు
అవునవును
కానీ ఓ అప్పుడు అప్పట్లో అయితే అండి అంటే ఇంటికి పెద్దోళ్ళు గీసిందే గీత లాగా ఉండేవాళ్ళు
అవును ఇప్పుడ ఎక్కడ అసలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏమి లేవు అన్ని గాలో కలిసిపోయినాయి మొత్
అసలు ఈ నిండుగా చీర కట్టుకొని ఇప్పుడు బొట్టు అ మా మా మమ్మీ వాళ్ళ టైంలో అండి కూ కుంకుమ ఇప్పుడు నుదుటవ ఒక కుంకుమ పెట్టుకునేది ఇక్కడ తలకి ఒక కు కుకు అట్లా కుంకుమ పెట్టుకొని గాజులు కూడా నిండుగేసి చ్ వాళ్లు అం
అవును ఒకటి రెండు కాదు నే ఈ చేతికో ఒక రెడుజన్లు ఆ చేతికో రెండు డజన్లు అట్లా వేసుకునేవారు
ఇంటి మళ్ళీ పట్టీలు కూడా పెట్టుకునేదం టండి పట్టిలు పెట్టుకోవింటే చుట్టు లక్ష్మీదేవి లాగా తిరుగుతున్నాం అనే వాళ్ళు అంట
అవునవును
అలా అట్లా అనేవాళ్ళుంటాండి అప్పట్లో కానీ ఇప్పుడు పూజలు ఉన్నాయి కానీ, ఎక్కడో ఒకస ఒక చోటండి పూజలు కానీ, ఏమైనా పండగలు అంటే సాంప్రదాయకంగా ఉండడంమే గానీ పొద్దునే లేసి స్నాన తల తలంటు చేసుకొని పూజ చేయడమే గాని హారతి ఇవ్వడం దేవుడికి అలాంటి సంస్కృతి అంత అంత ఇప్పుడు కొంతమందిలో మనం చూస్తున్నామండి
అవునవును
సరే అండి ఓకే అండి మరి ఓకే బాయ్ అండి